హలో
హలో ఏం చేస్తున్నావ్
నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావ్
నేను కూడా బాగున్నాను తిన్నావా మరి
ఆ తిన్నాను నువ్వు
ఆ తిన్నాను నేను ఇప్పుడే మంచిగా అదే ఆవులకి పాలు పితకుతుంటే తింటాన్న
ఓ మీరు గ్రామంలో ఉంటారా
ఆ గ్రామంలో ఉంటాం అన్నమాట
ఓకే ఈ రోజు నేను పట్టణం గురించి నేను కూడా కొన్ని పట్టణాల విషయాలు చెప్తాను
ఆ సరే మరి ఎంతైనా పట్టణాల్లో చాలా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి కదా
ఆ
హ
గ్రామంలో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందా
తంగా ఉంటుందో అసలు ఎంత బాగా పొలాల్లో చుట్టూ అంత పచ్చదనం
అవునా నగరాల్లో అయితే
ఆ
నగరాల్లో అయితే ట్రాఫిక్ శబ్దంగా ఉంటుంది.
అవును అసల్ అక్కడ అంతా చన్నా పొగ వస్తాంటుంది కదా?
అవును.
ఉమ్, ఇక్కడ మా గ్రామంలో మాత్రం అలా కాదన్నమాట. అందరూ బాగా కలిసిమేలిసి ఉంటారన్నమాట. ఉమ్, పట్టణాల్లో అయితెగినా ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా
అవును చాలా బిజీగా ఉంటారు.
ఆ బిజీగా ఉంటడు. ఇక్కడైతే అలా కాదన్నమాట. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఇట్లా మాట్లాడితెగినా కొద్దిగా వాళ్ళు సహాయం చేస్తారు మాకు.
అవును గ్రామాల్లో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.
అవును అందరూ ఇరుగు పరుగు వాళ్ళు అక్క పెద్దమ్మ అన్నట్లు బంధుత్వాలు కూడా ఉంటాయి.
ఆ
మరి మీ పట్టణాలలో గురి ఎలా ఉంటారు అందరూ?
ఎవరిీ లైఫ్ వాళ్ళదే అన్నట్టు ఉంటారు చాలా బిజీగా ఉంటారు అ చాలా పొల్యూషన్ తో కూడి ఉం తంది
అవునులే అక్కడంతా వాహనాలు ఎక్కువేమో కదా
అవును ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్య చాలా వ చఐ
ఓన్లీ ఇంకా దాంతో నుంచి పొగ ఎక్కువ వస్తుంది కదా
ఆ దాన వల్లె పొల్యూషన్
ఓ అయితే మా గ్రామంలో అలా కాదన్నమాట
మీ గ్రామంలో ఏమేమి కంపెనీస్ ఉంటాయి
కంపెనీస్ అంటే కొద్దిగా అంతే పాల కంపెనీ
రైస్ మిల్ కూడా ఉంటుందా?
ఆ రైస్ మిల్లు ఉంటుంది. రైస్ మిల్లు, ఇంకా ఉంటాయి చాలానే చిన్న చిన్నవి పోస్ట్ ఆఫీసు
ఆ
ఇంకా అలాగే ఆ బ్యాంకులు. ఎందుకంటే ఎక్కువ దూరం రాలేము కాబట్టి ఆడే చిన్నగా పెట్టింటారు ఇంకా హాస్పిటల్లుు
ఆ
ఉమ్. అంటే మషులకి ఏమి అవసరమో అవన్నీ పెడతారన్నమాట అక్కడ
ఆ ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు బాగా వచ్చేసాయి టాటా ఇన్ఫోసిస్ టెక్ మహీంద్ర
అవునా ఉమ్. ఎంతైనా అక్కడ అంతా చాలా ఎక్కువ కష్టపడలా కదా
అవును
ఉమ్. అంత కష్టపడినా కూడా జీతం మాత్రం ఎంత తక్కువ ఉంటుందో.
అవును చాలా మంది అదే కష్టంతో ఉన్నారు.
ఉమ్. అంటే అక్కడ వచ్చి నివసించి ఆ డబ్బులు వచ్చేది ఏదో కొద్దిగా వస్తాయా దానికి అంతా రెంట్ కట్టాలా
ఆ
అది ఇంకా మనం ఇంట్లో ఇవ్వడానికి అంత తక్కువ అనిపిస్తుంది కదా
అవును గ్రామంలో అయితే చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా
అవును నేను అదే అనుకుంటున్నాను మంచిగా ఈడే ఉండి ఏదో ఉన్న దానింతోనే తృప్తి చెందితే మేలు అనేసి
కిరాణాషాప్ అప్పులు గూడా ఉంటాయి గదా
ఆ ఉంటాయి ఇంకా బియ్యం గాని చేనిగిత్తనాలు అన్నీ ఆడే కొనుకుంటాం అన్మాట తమేము ఊ మీరు అక్కడ కొ కొనాలంటే చాలా కష్టం కదా
అవును పెద్ద మాల్స్ షాపింగ్ సెంటర్లు
అవున్లే అక్కడ ఎంత అయినా కూడా చనా రేట్ ఉంటుంది అసలు
చాలా ఇస్ట్
ఉ
చాలా ట్యాక్స్ పడిద్ది సిటీ లైఫ్
అవును అదొక ట్యాక్స్ అంట ఏందో అసలు ప్రతి దాని పైన కూడా ట్యాక్స్ లేస్తారు
భవిష్యత్తులో గ్రామాల్లో కూడా పెద్ద కంప్ పనీలో వస్తాయిలే
ఆ అంటే మామూలుగా మంచి కంపెనీలు అయితే పర్వాలేదు కొద్దిగా ఇట్లా ఏదన్నా అదిది పొగా అట్లా వస్తే ఇబ్బంది
అవును
అంటే మామూలు ఇండస్ట్రీస్ లో ఎక్కువ అవును ఊ బాగా ఇప్పుడైతే గిన చెట్లతో బాగా ఆకుపచ్చరంగా ఉంది
ఆ ప్రభుత్వం గూడా గ్రామాభివృద్ధికి
ఆ
ప్రభుత్వం కూడా గ్రామ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నట్టుంది గదా
అవును అదే అంటన్నారు ఏం చేస్తరో వాళ్ళు ఉండేదాంతోనే మంచిగా ఉంటే చాలు ఇంకా వాళ్ళు ఏం చేస్తరో స్థలాలనన్ని
ఊ
ఊ ఇంకా మీ నగరాల్లో అయితే గిన ఎప్పుడైనా మీరు సమయం దొరికినప్పుడు ఎక్కడికి వెళ్తారు
ఆ షాపింగ్ మాల్స్ సినిమాలు
ఓ
ఆ పార్కులు వెళ్తాం అన్నమాట
ఓన్లీ సినిమాల్లో కుడా వెళ్తారా అయితే బాగా
ఆ
ఊ ఇంగ సినిమా హళ్లు బాగా పెద్ద పెద్దగా ఉండయి గదా
అవును కానీ చాలా ఖర్చు ఉంటుంది ఇక్కడ
అవునులే మళ్ళీ ఆ టికెట్ ఖర్చు కాక కుండా దాంతో ఏదన్నా ఒకటి కొందామ నీళ్ళ బాటిల్ అయినా కూడా ఎంత రేటు పెడతారో
ఆ అవును
ఉ ఇక్కడైతే అలా కాదన్మాట అంటే సినిమా తక్కువ రేటే పెడతారు ఇంకా ఏదన్నా మేము అక్కడే కొనమన్నమాట ఇంటి నుండే కొద్దిగా బొరుగులు గానీ త
ఆ
ఇంటి నుండి ఏద ఒకటి తీసుకొని పోతాం తినడానికి బాగా
అవును ఇక్కడ అవి ఎలోవ్ ఉండదు చెక్ చేస్తారు
చెక్ చేస్తారా
ఓన్లీ థియేటర్ ఫుడే తినాలి
అవునా
ఆ
తెలివైనోళ్ళు కదా వాళ్ళు అసలు అక్కడ కూడా డబ్బులు సంపాదిస్తారు
చాలా కమర్షియల్ సిటీ లైఫ్
నిజమే అస్సలు అందుకే గ్రామంలోనే బాగుంటుంది అస్సలు
ఆ చాలా ప్రశాంతంగా మంచి మనుషులుంటారు
మంచి మనుషులు బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ ప్రకృతి అంతా
అవును
హ అయితే మా గ్రామంలోకి ఎప్పుడైనా వచ్చేసే నువ్వు కూడా
ఖచ్చితంగా వస్తాను అక్కడ పొల్యూషన్స్ కూడా ఏమిీ ఉండవు కాలుష్యాలు అవి
అవును అంతా బాగా చాలా బాగుంటుంది అస్సలు
ఆ సిటీలో గాలి కాలుష్యం వాయు కాాల అ అదే
అందు లే అవి
ట్రాఫిక
ఆ ట్రాఫిక్
నీరు కూడా కాలుష్యమై
హ నిరు కుడన
అవును
అవునులే అక్కడ ఊరికి ఏదో ఒకటి నీళ్ళు ఫిల్టర్ ఏదో ఒకటి చేసి ఇస్తారు కదా
ఆ అవును
ఇక్కడ అలా కాదన్నమాట వాగునీరు అట్లా పారుతా ఉంటుంది మామూలు ఇంకా అక్కడి నుంచే మేము తాగడానికి మ ఆ నీళ్ళ ఉపయోగిస్తాము ఇంకా బట్టలు అయితేిన అక్కడే ఉతికేస్తాంన్నమాట అంటె తాగడానికి వేరే వాగు బట్టలు ఉతకడానికి వేరే వాగన్నమాట ఉ అవి తాగితే మాకు ఎటువంటి ఆ
ఆ చెూ
అదే అవి తాగితే మాకు ఎటువంటి రోగాలు గాని ఏమిీ రావన్నమాట ఇంకా నువ్వేదో చెప్పబోతాంటివి ఆ
పెస్టిసైడ్స్ ఏమన్నా వాడతారా
ఆ వాడతారు ఎందుకంటే పంటకి పురుగులు పడుతాంటాయి కదా
అవును
ఇంకా అందుకనేసి అవి అంతా పడితేగిన మంచి అదే పండు మాగ అనేసేసి ఇంకా అవి వాడుతా అంటాం అన్నమాట పెస్టిసైడ్స్ అట్లా ఎక్కువ మళ్ళీ వాడను వాడము అదే తక్కువ వాడతాము
ఓకే
మళ్ళీ ఎక్కువ వాడితెగిన మళ్ళీ జనాలకి ఏమొ ఒకటి అవుతుంది కదా
అవును
ఉ ఊే తక్కువ అట్లా వాడుతా ఉంటాం
గ్రామాల్లో ఒక ఇంటి పెళ్ల అయితే అందరి ఈ సహాయం చేస్తారు కదా
ఆ అవును పట్టణాలు ఇది మామంది మా గ్రామంలో ఈసారి నువ్వు కూడా మా గ్రామంకి రా సారేనా
తప్పకుండా వస్తాను
సరే మరి నేను పొలంలో నీళ్ళు వేసేకపోవలా
బాయ్
ఆ బై